హలో
హలో
మ్ చెప్పు
ఏం నిూసల ఉమ్మా
ఇన్స్టా రీల్స్ చూసాను
మ్ అదే పనిలే నేనా పోగలంతా నిద్ర బి నాగదా ననుద్ద్ర రా అ ఏం రాదు
అది పోనీషానకే
ఆ
రాపోతే చెయ్యవు కదా
చేయను నీ పైన నీ పైన ప్రేమ ఎక్కువై ఇ తెచ్చి నిద్రపోయేది ఆపేసి మరి లేచిన
చాలు చాలలేమ్మా ఇద్దరు రాలేదని ఫోన్ చేసిన అని చేపు ది మల్ల నిద్దరు నిపైన ప్రేమ ఎక్కువ అయి తొక్క తోటకూర సోపోద్దనే
నిద్ర లేదు నువ్వే ఫస్ట్ ప్రియారిటి మల్ల నిద్ర
అయ్య నాకిీ నిచ్చెన ఎక్కి రాదు నిచ్చెన ఎకి నిచ్చన ఎక్కించకు ముఖ్యంగా అసలే రాదు
ఏమో నేను మొన్న ఒకరి గురించి చెప్త తీయదా వా వాళ్ళ తమ్ముడు మళ్ల్ళా రి రిక్వెస్ట్ పెడతాన్నాడు ఏం మా మళ్ళ మా ఆల్రెడీ రన్ గిట్ల చేస్తాండేమో
ఉహ ఏం పని లేదంటనా వాళ్ళకి
అదే ఒక రోజు పోయి గు ఇద్దల కనిపిస్తంది నాకి మగాన మగాని కొట్టేయాలనిపించేస్తుంది
ఉహు
ఏం చె
ఒత్త పోయికొట్టు
ఆ మా మమ్మీ ముందండె బిట్టతే
హు
నా అప్పుడు వాళ్ళకు లేదు
ఉహూ కొట్టి పంపి ఫస్ట్ నీకోటి తెలుసా నేను నా ఫ్రెండ్ బయటికి పోయినామో మధ్యాహ్నం చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకుండేకి పోయినామా నేను ఎవరు ను ఫోన్ మాట్లాడుకుంటే నవ్వుకుంట వస్తుంటే ఒక ఈడియట్ పనికిమాలినోడు నవ్వుతానడు నేను నవ్వుతా అంటే నాకు కోపం వచ్చింది పోయి తిట్టే కని నేను ఫోన్ కట్ చేసి పోతే ఈ పిల్లె పట్టుకొని వచ్చింది వెనక్కి లేకపోతే వాడికి లెఫ్ట్ రైట్ ఇచ్చిట్ అంటిది ఉమ్
అట్లాంటి వాళ్ళు ఎందుకుంటారో ఏమో
సోగిలోడు వేస్ట్ ముఖం వాడికి అక్క చెల్ల్
ఉమ్ మళ్ళ ఆ నువ్ మీ ఫ్రెండ్ ఆ తన్న కూడా ఆగకుండా వెళ్ళిపోవల్సింది
ఆ పిల్ల మొగం చూసి సైలెంట్ వచ్చినా లేకపోతే నాకు ఏంట్రా ఏం నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఏమైనా కనిపించిందా ఏం నీకి అక్కా చెల్లెల్లు ఎవడు లేరా రా అని అందమాన్ సున్నా
ఉమ్ మళ్ళా గలాట అయ్యేదేమో రోడ్లో.
గలట్ అయితే ఎవడువాడు నాకి. వేస్ట్ ముఖం ఉన్నట్టున్నాడు
ఉమ్
ఏం చేస్తాం అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో
ఉమ్ ఏం చేయలేం
ఉమ్ అంతే ఎందుక
హలో
అట్లాంటోల్.
ఆ వాళ్ళు ఉండేది ఉమ్. వాళ్ళంతా టైం పాస్లకే ఏం చేయలేం.
ఉమ్, టైం పాస్ కోసం అయితే వాళ్ళ చెల్లిలో అక్కనో ఉన్. టాది కదా వాళ్ళని చేసుకోవాలా. అట్లా కమెంట్ లో, వాళ్ళు అక్కనో చెల్లెల్నో జేస్. సి నోరు ముూసుకోని ఉంటాడేమో వాడు.
ఏసి లెఫ్ట్, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి. వానికి.
ఈ పిల్ల ఫేస్ చూసి సైలెంట్గా అయి ఓచ్చిన, లేకపోతే ద వాడికి ఆడే ఉండు. మెట్టితో కొట్టి సస్సాన్టీ.
చెప్పు ఏం జేస్తాన్నావ్.
ఏం చైలే. నువ్వు రాకపోయి నిన్. అంటే వాడిని లెఫ్ట్, రైట్ ఇచ్చి పంపించిం ఉన్టాన్టి.
ఏవడ్ని.
అద్దో మధ్యాహ్నం మనం చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటికీ పోయినప్పుడు, ఒకడు కనిపించినాడు అని చెప్.
ఆ అప్పుడు కొట్టేస్తావేమో అనుకున్నా నిజ్జాంగానే ఆన్.
నిధంగా నిజ్జంగా నాకి కోపం వస్తాద్ నన్నే. ఎవడైనా కామెంట్ చేస్తే.
నేన్ కొడతాడదేమో అని ఎక్స్పెక్ట్ చేసినా గిని, నువ్ కొట్టాలే.
ఏమొద్దు రా అన్నావ్.
ను పోనీ ఎందుకు బా నువ్వు సీరియస్ అవుతానే, నువ్వు నోరు మూసుకొని రా నిన్న అంటానే వాడు. వెనక్కి తెరిగి చూసినాడు, ఇంగ ఎందుకూరికే.
ఉమ్ ఏంది వాడు చూసేది, వాడిక్ మెట్టితో కొట్టింటే ఆడే సరిపోయిండు.
ఓదిలేసెయి మామూలే అది.
ఈ రోజు అసల్ డేనే, బ్యాడ్ డే గా స్టార్ట్ అయింది.
కదా నాకు కూడా అట్లే స్టార్ట్ అయింది
నిచ్చితంగా ఎప్పుడూ నన్ను చూసి ఒకడట్లు నవ్విందిలా ఇగతాలు చేసిందిలా నా చూపు గ ఇదిదస్త తా, నేను అట్ల ఎవరైనా నన్ను చూసేనారని తెలిసిందనుకో కోపంగా ఫేస్ పెట్. ఇస్తా. ముస్కోనీ ఎల్లిపోతాడ్ ఎవడ్. డైన వాడు. ఉమ్ ఏమంతా ఇంకేమి ఏం చేస్తున్నావ్.
ఏం చేయలేద్ బస్ టికెట్ బుక్ చేద్దాంని చూస్తా అంటే.
ఉమ్. టికట్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయంటద్. చూసుకొని
అదే చూస్తున్నా మరి దారుణంగా ఉన్నాయి
మా ఫ్రెండు మాముూలుగా ఎయిట్ హండ్రెడ్ కి వెళ్ళేవాడు ఫోర్టీన్ హండ్రెడ్ అంట మీకెంతంది
క్యాబ్ జూస దొరకట్లా
బ్లాబ్ల దొరుకు
రెండే రెండు ఉన్నాయి
ఆ ఎంత అజు బిస్ అంద రేట్
రేటు సిక్స్ థర్టీ ఒకటి చూపిస్తుాంది
అ
ఇంకోటి త ఇంకోటి ఫైవ్ ట్వంటీ చూపిస్తుంది కాకపోతే ఈక్కడ పికప్ టెన్ ఓ క్లాక్ సడి
దాని బదులు మెయిన్ బస్ స్టాండ్కి పో బస్లు నేను ఒకవేళ వెళ్తే కెఎస్ఆర్టిసీ బస్సులుంటాయి
ఏందో నాే పంచాయత ఇళ్ళకి పోవాలంటే ఇదో తలకాయ నొప్పి
అప్పేన అప్పే
ఇంకా ఆర్టీసీలో కాకుండా మామూలుగా ట్రావెల్స్ లో పోతే వాడు మరీ దారుణం స్వామి
ఏమున్నావా గవర్నమెంట్ బస్సెస్ క వెళ్తేనే ఆ ప్రైవేటు వెళ్ళాంనుకో డబ్బులు దండి విక్కడుడు
ఆహ
ఏం చేస్తాం పండుగలు వస్తే వాళ్ళకు పండగమ్మా మనం ఎ ఇట్లనే పోని వాళ్ళకి పండగ
హ ఏమో డైరెక్ట్ వీటి నుంచి ఈడ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్తే
ఆ
అదే మీ రైల్వే స్టేషన్ దగ్గర దగ్గర బస్ స్టాప్ ఉంది కదా
ఆ
సిక్స్ ఓ క్లాక్ కి బస్ వస్తుంది నైన్ కి ఆడికెళ్ి పోవచ్చు దానికి పోదామా అని ఆలోచిస్తానా
ఏనా చూడుమన్న
లేదంటే ఇంకా సచ్చినట్టు ఆ ట్రావెల్స్ ఎక్కాల్సిందే
హ
బలాబ్లా చూ చూసిన రెండే రెం అదే ఒక టైమొ ఫోర్ థర్టీ పికప్ ఉంది.
మరి ఫోర్ థర్టీకి పోలేవు నువ్వు?
ఫో మా క్యాబ్ వచ్చేసరికి అదే టైం అవుతుది.
ఊహ ఫైవ్ థర్టీ అన్నా అయింటే బాగుంటుంది.
ఆ
ఊ చూద్దాం లే ఊ చూడు దాన్ని బట్టి అనుకూలం, నీ అనుకూలం బట్టి పో. ఊ
ఫోర్ థర్టీకి స్టార్ట్ అయితే సెవెన్ ఫార్టీకి వెళ్ళిపోతా. రా డైరెక్ట్ ఇంటి దగ్గరికి టెన్ కి స్టార్ట్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీకేనంట మరి టూ అవర్ త్రీ అవర్స్ లో ఎట్లా తోడుకోపోతాడో అర్థం కాల. ఏ రేంజ్ లో జెట్ స్పీడ్ లో వస్తుంది. డేమో దాంట్లో పవన్ కళ్యాణ్ సినిమాలో చెప్తాడు చూడు సూపర్ ఉమెన్ సూపర్ ఉమెన్ అని. అట్లా వస్తాడేమొ
ఉహు ఊహ ఏ అమలు
ఏమొ అ
నేను మొన్న నాది జాయినింగ్ ఉంటే కంపెనీలో బ్లాబ్లాలో వచ్చిననా. టూ అండ్ హాఫ్ అవర్ మా ఊరికి, ఇక్కడికి త్రీ అవర్స్ లో పోతాము. టూ అండ్ అఫ్ అవర్ లో పెట్టేసినడు దేని సా కానీ బానే డ్రైవ్ చేసినాడు అతను
హనుష వాళ్ళు ఊరి దగ్గరకి చూసి ఆడు అడిద్దురు అట్లని
ఆహ ఏం చేస్తాం ఏం చేయడం
ఓ
ఏంది
ఏం చేయాలో ఏం అర్ధం కావట్లే.
చూడు చూడు జీ జీ మా టీవీలో మేడ్ ఫర్ ఈచ్దర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో స్టార్ట్ అయిందండి. ఏ మంటే టూ అండ్ హాఫ్ అవర్
అంటే అది వీక్లీ వన్స్ ఎపిసోడా లేకుంటే ఏదైనా షోనా అది అర్ధం కావట్లా.
ఏ ఏమో బా నే ఏమన్నా షోనమో ఈవీకో టెన్ లేదు లేదు వీక్లీ వంత్స్ కాదు
షోనా షో అంత సేప్ రాదు కదా
ఫస్ట్ వీక్ ఒకటి ఫస్ట్ రోజు ఒకటి టూ అండ్ హాఫ్ అవరు త్రీ అవర్స్ ఆల్మోస్ట్ సెకండ్ వీక్ సెకండ్ డే వచ్చి వన్ అవర్ వన్ మినిట్ ఉంది
ఇంకొకటి కూడా వచ్చేసింది అయితే అప్పుడే నా ఫోన్ లో వన్ ఎపిసోడే చూపించింది
అవునా ఈ రజు వచ్చింటుది మీరు సండే కదా అంటే సెకండ్ ఇది కొత్తది కాబట్టి వెంటనే పెట్టాడు వాడు
ఉహూ
ఉమ్ సో హాట్ స్టార్ ఉంటే బాగా ఎన్ ఎంజాయ్ చేసుకోవచ్చు చూసుకుంటా షోస్ హలో
అది ఏం షోనో నాకు ఇంకేం అర్ధం కాల
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్
మ్యాడ్ ఫర్ ఈచ్ ఆదర్ దేని గురించి అని అంటున్న
ఏమో ద అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్ బిగిన్స్ అంట
యాస్ ఎమోషన్స్ కొలైడ్ అండ్ ప్రెజర్వ్ మౌంట్స్ హూ విల్ ఎమర్జ్ యాస్ ద బెస్ట్ కపుల్ అంట అబ్బో కపుల్స్ చూడాలి మనం ఏం చేయి నవ్వు
నీకు టైం పాస్ కావాలంటే చూసుకో లేదంటే సినిమాలు చూసుకో అయింది చూడు
అయ్యింది ఇప్పుడు చూసినా
ఆ సరే
చేస్తాను
ఉమ్